బి
హాయ్ అండి ఎలా ఉన్నారు? ఆ బావున్నా అండి మీరు బావున్నారా?
ఉమ్ బావున్నామండి. తిన్నారా?
ఆ తిన్నా అండి మీరు?
తిన్నామండి ఈ రోజ్ ఏం కూరొండారండి మీరు?
మాదిరోజు టమాటా కర్రీ అండి.
అవునా
ఆ మీది
మాది పప్పండి ఆక్ మెంతకూర పప్పు చేస్ స్తామండి చాలా బావుందండి అందరు తిన్నారు.
అవునా ఎలా చేస్తారండి
ప్పు నానబట్టేసేదండి కందిపప్పు నానబెట్టెస్ దాంట్లోకి టమాటో టమాటోస్ ఎక్కువేస్తానండి నేను
ఆహా బా టమాటా ఎస్తే బావుంటదండి ఆ
దండి అ కారం పొడికంటే పచ్చిమిరకయలు ఎసుకుంటేనే ఇంకా బావుంటుందండి ఆ టమాటోస్ పచ్చిమిర్చి ప రె రెండే రెండు వెల్లుల్లిపాయలు
ఆ ఓకె
మెంతికోరా పసుపు ఆ కొద్దిగ చింతపండు
ఆ
అన్ని ఎసేసి కుక్కర్ లో పెట్టేస్తానండి కుక్కర్ లో పెట్టేస్తను బాగా కు కొ ఐద ఆరు విజిల్ రానిస్తానండి మెత్త్ గుడికిపోవాలి
ఆ
ఆ ఉడికిపోతెనె అది ఎంత మెత్తగుడికితే అంత టేస్ట్ ఉంటుందండి పప్పు
ఆహా ఇంక అంటే పప్పు కనపడదు అనమాట అండి ఆ పప్పు బద్ద బద్ద
ల బద్దలుండాలంటే అలా కొంతమందికి ఇష్టం ఉన్ టుంది కొంతమందికి అలా కనపడకూడదు కదండి
ఆవున్ లెండి అవునండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లా ఇష్ట పడతారు
ఆ అవును అందుకె మెత్తగుడు మా ఇంట్లో అయితే మెత్తగా ఉన్ టెనే ఇష్టం అండి ఐదు విజిల్స్ రానిస్తానండి ఇంక ఎక్కువె రానిస్తాన్ గన్ తక్కువ రానియను
అంటే ఇంకా విజిల్స్ అయిపోయినాక ఆఫ్ చేసి ది ఇంక తాలిం పెట్టేసుకుంటరు అంతేనా
గాలంతా పోయినాక బా మెత్తగ మెత్తిపేసి దాంట్లోకి అది తెరమత్ పెడ్ తమండి వేల్లులిపాయి ఆ తరము ఆవాలు జీలకర్ర మిరపకాయలు అన్నీ ఎసేసి ఆయిల్లోకి బాగా ఆ తాలిం పెట్టేస్తామండి అస్సలేయమండి అది టేస్ట్ పోతుందండి కారం ఎస్తే ఆ కారం ఎస్తే టేస్ట్ అంటే మనం ముందే ఏస్ కోవాలండి తర్వాత కాదు మనం ముందే ఏస్
ఆ ఆ అంటే పప్పు కుక్కర్ లో పెట్టే ముందే ఎసేసుకోవాలా అ ఆహా
ఆ అట్టయితేనే టేస్ట్ ఉంటద్ అవునండి డి మామిడికాయ్ ఇప్పుడు సీజన్ మామిడికాయలు కదా మామిడికాయ్ పప్పు చేసుకోండి చాలా బావుం
ఇంకా మాకు దొరకట్లేదండి ఈ సట్ని ఆ తెప్పియాలండి తెప్పించి వొండాలండి మీరు ఎలా చేస్తారు
మేమైతే సేమ్ ప్రాసెస్ అండి
ఆ అంటే అంటె మామిడికాయ్ ఎస్తే పప్పు ఉడకదంటరు కదండి ఉడుక్
ఎందుకుడకదండి అంటే బ్రహ్మాండం గుడుకుతుంది మనం విజిల్స్ ఎసే దాన్ని బట్టి ఉంటుందం
ఓకే అంటె పప్పు నానబెట్టలేమోనండి ఒ గ అండ్లుండదు
అంటే మామూల్గా మనం గ్యాస్ రాకూదంటే కొంతమందికి గ్యాస్ పట్టేస్తుంది కదా మనుషుల్కి అలా గ్యాస్ పట్టుకూడదంటే కంది పప్ నాన్ బెట్కోవాలండి లేదు మనకిప్పుడు ఇప్పడికప్పుడే అయి పోవాలి ఒక ఐదా ఒక అరగంట్లో ఉప్పు కావాల్ మనక్ అన్కుంటే అప్పుడు అప్పడ్కప్ డె ఏసేసెయ్యచ్చు ఆ టమాటో బదులు ఆ మామిడిక
ఉత్తి మావిడికయ్ ఉత్తి మావిడికయ్ పప్పూ కె కుక్కర్ లో ఉడకబెట్టేసి తాలింపు ఏస్కోడమేనండి కారం ఏస్ తరా అవి కుడ పచ్చి మిర్పకాయల్ ఏత్తరా
నేన్ పచ్చిమిర్కాయ్ ఏస్తానండి కొంతమంది కారం ఆ కొంతమందిక్ కారం ఏస్కుంటారు. నేనైతే పచ్చిమిర్పకాయ్ ఏస్తానండి. మా ఇంటికాడే ఉంటయండి మా ఇంటికాడ చెట్టుంది. బోల్డన్ మామిడికాయలుంటే ఆ మేం పులిహోర్ ఆ పచ్చడి పట్కుంటం పులిహోరె క్కు జేస్కుంటామండి. ఈ వేసవి కాలం ఒస్తే ఆ ఎక్కువ్ పులిహోర చేస్కుం టామండి.
కాని మావిడికాయ వేడంటర్ కదండి. వేడి చేస్తద్ అంటర్ కదా బాడీ ఆ
ఇప్పుడే కదండి
ఔనండి ఔనండి అదీ కరెక్టే మ్
ఎక్కువగా పచ్చడీ, పప్పు కంటే మామిడికాయ్ పులిహోర అయి చేస్కుంటామండి.
అవునండి.
ఆ మామిడికాయ్ పులిహోర చేస్కుంటం.
మా అత్తయ్య గారు మావిడికాయ్యి తురుమేసి పచ్చడి చేస్తరండి చాలా బాగుంటది పుల్ల పుల్లగా ఆ అసలా తురుమేస్తర్ ముందు మామిడికాయ్ అంత తుర్మేసి దాంట్లోకి ఉప్పు, కారం కల్పేస్తర్ ఆ తురుములోకి
అవునండి.
అన్నీ ఆ ఎక్కో కొంచం ఆయిల్ ఎక్కువేసి తళింపు పెడతార్ అన్మా
అదేనండి.
పు పెడ్తరు అది ఒక రెండ్ మూడ్ రోజుల్ నిలువుంటదండి బావుంటది టేస్ట్కి మీరు ట్రై ఆ బావుంటదన్ మీరు కూడ్ ట్రై చేయండి.
ట్టే ఉప్పు కారం కల్పేసి ఇంకేం చేయాలండి?
తాలింప్ ఏస్కోడమే నండి అదే తిరుము తీస్కోడమే నండి
ఉప్పు, కారం
తిరగమోత్తే ఆ అ గుజ్జులో ఆ తుర్మిన తుర్ములోకి ఏసి తి ఆ ఉప్పు, కారం కల్పేస్ తాలింప్ ఏస్కోడమేనండి. ఆయిల్ ఎక్కు పడ్తదండి ఆ ఆయిల్ ఎక్కు పడ్తదండి.
ఒక్సార్ ట్రై చేస్తానండి క
నిన్న కుడా మా అత్తయ్ మా అత్తయ్ గార్ చేసి పంపించారండి.
అవునా అంటే మీక్ మీక్ కుడా అత్తి గారిక్ దొర్కుతయండి మామిడి
ఆ దొరుక్తయం ఆల్క్ ఎవరో ఒకల్ ఇస్తా ఉంటరు.
నవునా ఇంకా ఏమ ఇంక ఏం దొరుక్తయండి?
అదే అండి మాకు ఎక్కు చేయనే ఇంటి పక్కన మా ఫ్రెండ్ నువ్వేనా ఆ పులిహోర చేస్తా అండి. ఆ తిగల్ తొక్కువన్ మా మా మావయ్య గారికి ఇష్టముండదని చాల రేరండి ఆ బా చేత్తరండి
అవునవును
ఆ
మా అత్తయ్యగారైతే చాలా బాగా చేస్తారండి మామిడికాయ్ పులిహోర ఆ అవునండి. మామిడికాయ్ పులిహర బాగా చేస్తుందండి తురుమ్ పెట్టుకుంటుం ఏ మామిడికాయ పులిహార మామిడికాయ ముందు
అ
తు తురు తురుకుని పక్కన పెట్టుకోవాలి ఊ మాములు తల్లింపులోకి శనకాయ పప్పులు శనగపప్పులు వేసుకోవాలండి అవి బాగా వేగినాక పచ్చిమిర్చి ఉంటాయి కదా పొడుగ్గా కోసుకుని దాంట్లోకిసుకు కోవాలి వేసుకున్నాక అవి బాగా డీప్ అ కా ఆ పసుపు పు వేసేసి దాంట్లోకిసేయటమే అన్నంలోకి వేసేసి అన్నంలోకేసేసి కలిపేయాలి
ఆ పులుపు అంతా బాగుంటదండి పుల పుల్లగా
ఆ బాగుంటుందండి మా మా ఇంట్లో ఇష్టం అండి పిల్లలకు కూడా ఇష్టమే
ఆహా సర్ ట్రై చేస్తామండి మేము కూడా మామిడికాయలు ఆ
ఆ పెరిగేసుకుని తింటారండి మా వాళ్ళు ఇష్టంగా
అబ్బా కాంబినేషన్ అండి బాగుంటదండి పెరిగేసుకుంటే
ఆ చాలా బాగుంటుందండి
ఆ
ఆ శనకాయ పప్పులు అది కారంపొడి అంటారు కారంపొడి చేస్తాను శనకాయ పప్పుల్ది దాన్ని కూడా వేసుకొని ఇష్టంగా తింటారండి మా వాళ్ళు
అవునా అ ఏదో ఈ రోజు టమాటక్ కరీ అన్నానండి
అవునా ఎలా చేస్తారండి
ఏముందండి ఉల్లిపాయలు కోసుకొని టమాటాలు ఎక్కువ ఎక్కువ కోసుకోవాలి టమాటాలు కా హఫ్ కేజి దాకా ఒక రెండు ఉల్లిపాయలు కోసుకుంటాము కోసుకొని ఉల్లి పాయల్ మగ్గిన తర్వాత టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గించేసిన తర్వాత కొంచెము ఆ అల్లము మా అత్తయ్య గారు మా అత్తయ్య గారి రెసిపీ ఆ అల్లము వెల్లులిపాయి సంథింగ్ ఏదో దంచి చేస్తారు దంచి ఏసి అది రోట్లో దంచుతారండి దంచి అందులోకి వేసిన తర్వాత అది కూడా బా వసు బాగా మంచి స్మెల్ వస్తది ఆ తర్వాత ఉప్పు కారం వేసి సీ కొంచెం పసుపు ఫస్ట్ తాలింపేసుకుంటారండి ఉల్లిపాయలు లేకముందు తాలింపు వేసుకుని ఆ చేస్తార అనమాట బాగా దగ్గరికి మగ్గిపోతే బాగుంటదండి కొంతమంది పేరు కూడా వేసుకోండి మా అత్తయ్య గారు ఒక్కోసారి పెరుగు కూడా వేస్తారండి టమాటా కర్రీలో
అవునా అండి
ఉ పెరిగేస్తే అది అది వేరే టేస్ట్ బాగుంటదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ
ఆ సరే అండి ట్రై చేస్
ఆ ఆ ఆ ఆ టమాటల్ మగ్గి ఆ బాగుంటదండి చపాతి లోకి
ఆహా రాగి ముద్దలోకి బాగుంటుంద అండి
నేనేప్పుడు ట్రై చేయలేదండి మరి బాగుంటుందా లేద ఐడియా లేదు కానీ రైస్ లోకి బాగుంటదండి ఆ ఆ చేసుకుంటార్ అండి రో రొట్లు రాగి ముద్ద అవన్నీ
ఆ ఎక్కువ అండి
ఆహా ఊ ఎలా చేస్తారండి రొట్లు మీకు చేసేకొస్తదా
మా అత్తయిగారే చేస్తారండి మా అత్తయ్య గారే చేసి పెడతారు మాకు
ఉ హు మీకు రావా అంట్ రొట్లు చేయడం
రావండి మాకు మా అత్తయ్య గారు చేస్తారు నాకు చపాతి అయితే వచ్చండి
ఆ బాగా చేస్తారా
ఆ
నేను చపాతి చేద్దాం అంటే నాకు అసలు ప సన్ అవే రావండి ఎంత ఎంత లావ్ నొస్తాయో అసలు నాకు అందుకే చపాతి మీద విరక్తి వచ్చేసేసి
నేను ప నేనైతే పల్చగా చేసుకుంటానండి చాలా బాగుంటాయి దోశలు
దాంట్లో ఉంటదండి మీరు అంటే బాగా చేయడంలో కర్ర పట్టుకొని చేసే దాంట్లో బాగా చేస్తారు అనుకుం
అవునవునండి నేను పల్చగ చేస్తానండి
పిండి ఎలా కలుపుతారండి పల్సగా రావాలంటే
కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి మనకి చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసేసి కలిపేస్తే అయిపోతుం లాస్ట్ లో కలిపినాక మనకి చేతికి అంటుకోకుండా ఆయిలేసుకోవాలి ఆ
బాగుంటందండిస్తారా అయితే
ఆ బాగుంటుందండి పిల్లలు తిన్నారండి
ఆ తిన్నారండి
ఆ స్కూల్ కి వెళ్తారేమో కదండి పిల్లలు
ఆ వెళ్తారండి స్కూల్ కి ఎల్తా ఉంటారు హాఫ్ డే స్కూల్స్ కదండి
వచ్చేసున్
ఓకే అండి కా కాల్ రిసీవ్ చేసుకున్నాందుకు థ్యాంక్ యూ అండి
ఆ ఓకే బాయ్ అండి